అ
హలో వినపడుతుందా ఆ హాయ్ హాయ్
ఆ బావున్నారా?
బాగున్నాను మీరెలా ఉన్నారు
ఆ బాగున్నానండి
చాలా రోజుల నుంచి ఫోన్ చేస్ తునాను
అవునా అవునా అంటే నెంబర్ ఒకటి చేంజ్ చేస్ ను అందువల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయి
అవునా సరే బాబు గురించి ఏంటి చెప్తున్నారు
బాబు టెన్త్ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ మన ఇ టర్ చేపిస్తే బెస్టా లేకపోతే ఏమన్నా ఐటీ అయ్యా ఏంటి ఏది చేపిస్తే బెస్ట్ అంటారు
అదీ బాబు ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకున్నారా మీరు అసలు ఈ ఏదైనా మనం చేపించచ్చు ఈ ఇంటర్ చేపియే ఎంపీసీ తీసుకోవచ్చు బైపిస్ తీసుకోచ్చు ఏదైనా బాబు ఇంట్రెస్ట్ ఇప్పుడె మనం చూసుకోవాలి కదా
అవును తను మ్యాసే ఇంట్రెస్ట్ ఎక్కువ సైన్స్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు తనకి
ఆ అవునా అందరూ అలాగే చేస్తున్నారు అంటే ఇంజనీరింగ్ కెళ్ళిపోతాడు అబ్బాయి అయితే
ఆ అంటే
ఇంకా కాలేజెస్ చూస్తున్నారా మరి
అంటే శ్రీచ శ్రీచైతన్య నారాయణ ఇలాంటి కాలేజీలో సి ట్లయితే మనకి మంచిగా ఐఐటి నీటి కోచింగ్ కూడా ఇస్తారు కదా సైడ్ బై సైడ్ అవి కూడా వస్తే కొంచెం ఏమన్నా మనకి కొంచెం బెనిఫిట్ అవుద్దని అనుకుంటున్నా
ఆ ఇస్తున్నారని నేను విన్నాను ఆ చాలా మంది ఆల్రెడీ మీరు రెజినెన్స్ దాంట్లో కూడా చేర్పించారా బాబుని మామూలుగానన్న రెజినెన్స్ ఉంది కదా ఈ మధ్య కాలంలో రెజినెన్స్ అనేది వచ్చింది ఒకటి
అవునవును ఐడియా ఉంది నాకు
ఆ అది కనెక్టెడ్ కాదు కదా బాబు
ఆ లేదు లేదు కాదు మామూలుగే
ఏదైన్ మన అయితే ఇప్పుడు ఎంసెట్ రాసుకోని ర్యాంక్
అయితే కొంతమందిరేమో వకేషనల్ కోర్సులు కూడా తీసుకుంటూ బాగుంటది ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా అంటున్నారు అందరు బీటెక్ లు డిగ్రీలు చేస్తున్నారు కదా కొంచెం కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది
ఏది చేసినా నెక్స్ట్ నట్ మనము ఇంకొక ప్రోగ్రామింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది కదా ఇదే ప్రతి ఒక్కరు చేస్తున్నది ఈ ప్రోగ్రామ్ కాకపోతే కొత్త ప్రోగ్రామ్స్ వస్తున్నాయి లాంగ్వేజెస్ వస్తున్నాయి అవన్నీ నేర్చుకోవాలి బైగా ఈ డిగ్రీ సర్టిెట్ వల్ల పైగా ఆది నేర్చుకోవాల్సి వస్తుంది
అ
చాలా మంది ఆ బిజినెస్ లో ఈ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ మేనేజ్మెంట్ ఇంకా ఏదైనా బాబు ఇంట్రెస్ట్
అవునవును
ఉ అ
తెలిసొనోళ్లని కూడా కొంద మందిని అడిగాను కొందమందిని అడుగు లొకేషన్ కోర్స్ కూడా ఉంటది కా ఇక్కడ మనకి ఇక్కడ స్కోప్ లేదు హోటల్ మేనేజ్మెంట్ అవి కొను కొని కొంచెం అవుట్ ఆఫ్ అయితే స్కోప్ ఎక్కువ ఉంటది కాని ఇక మీరన్నట్టే బాబు ఇంట్రెస్ట్ బట్టి అ ఐటిఐ కూడా చెపిస్తే బాగానే తొందరగా గట్టిన అవుతాడు అట్లా అని చెప్తున్నారు ఐటిఐ కూడా కొంచెండి వెళ్ళిన జాబ్స్ అట్లా వస్తా అంటారు కదా
ఆ బాగున్నాయి అది స్కిల్డ్ జాబ్ అది ఐటిఐ అనేది స్కిల్డ్ జాబ్ అంటే హ్యాండ్స్ లో స్కిల్ ఉండాలి దానికి కూడా చాలా బెనిఫిట్ ఉంది చాలా బెనిఫిట్ ఉంది ఇప్పుడు ఎవరు దాంట్లో కూడా మళ్ళీ మనకు జాబ్స్ గవర్నమెంట్ పరంగా చాలా ఎక్కున్నాయి ఎవరికి తెలియట్లేదు అవి లోపల లోపల అంటే స్కిల్డ్ బేసిెస్ మీద ఎక్కువ వెళ్ళట్లేదు అందరుూ మీరు అన్నట్టు ఇంజనీరింగ్ వా లో వెళ్ళిపోతున్నారు చాలా బెనిఫిట్ ఉందబ్బా నేను
ఇప్పుడు ఏయి కూడా వ వచ్చిందిగా ఏ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది కదా కొంద మంది దిక్మాాల అది కూడా అడ్ చేశారు ఆ గ్రూప్ కూడా యాడ్ చేశారు డిప్లొమా లో అట్లా
అవును నేను విన్నా నేను విన్నాను విన్నాను డిప్లొమాలోనే ఆర్టిఫిషియల్ ఎ యాడ్ చేసేసారే అబ్బా కొత్త బ్రాంచ్ అని అనుకున్నాను చేపిసది ఏ ఏ కాకుండా ఇం ఇ చాలా వచ్చేసినా ఈ వెనకాల వెనక ల ఎస్ఓ ఐఈ ఎస్ఏ ఐఈ ఆ ఎస్ఏ ఐఈ లేటెస్ట్ గా నడుస్తుంది ఎస్సఐ అందరి నోట్ ఇంట్లో నానట్లేదుగాని ఎస్ ఈఅయి ఉంది ఇప్పుడు ప్రస్తుతన్
ఆ అదే అనుకుంటున్నా కొంచెం ఎప్పుడు ఒకేలాగ అయితే బాగుండదు కదా అందరు ఒకేలాగ్ చదువుతా ఉంటే ఇక కాంపిటీషన్ ఎక్కువయిపోతా ఉంట దాంట్లో అనిపిస్తుంది అట్లా
అదే మన రోజుల్లో ఇన్ని లేవు కాబట్టి మనమింత ఆలో చించాల్సిన అవసరం అవసరం లేదు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఎన్ నున్నాయో అసలు ఎందులో వెయ్యాలా అని ఆలోచిస్ తున్నాము
అవును స్కిల్ ఉంటే ఇప్పుడు దేంట్లో అయినా స్ సర్వే కావచ్చు మనం
అవును స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ చాలా ఇంపార్ టెన్ ఈజీ ఈజీ గెయినింగ్ అయితది అది హ్యాండ్స్ లో ఉంటది అది ఎక్కడికి పోదది అది అదో బై కా అది ఒకటి నేర్పిచుకుంటే ఇది సమ్మరే కదా సమ్మర్ హాలిడేస్ కి బైగా అదినేది జాయిన్ చేసేసుకుంటే అదొకటి సర్టిఫికెట్ వచ్చేస్తది సర్టిఫికేట్ చూస్తున్నారు కదా మళ్ళీ మనకి అవును మేయిన్ అవి ఈ రెండు ఇది హాలిడేసే కాబట్టి మ్మ్ మెయిన్లీ హాలిడేస్ అని మ్మ్. యూజ్ చేస్ కోవాలి మనం అంతే టైమ్ ని టైమ్ ని యుటిలైజ్ చేస్ యుటిలైజ్ చేసుకుంటే రెండు స్కిల్స్ వచ్చేస్తే రెండు స్కిల్స్ మనం కరికులం వీటా లో పెట్టుకుంటాము సో ఆ దానిమీద్ ఇ మనకి ఆపర్టునీస్ ఎక్కువ వస్తాయి అన్మాట
అవును అవును రైటే మీరు అన్నది
మ్ మా వోడు ఇంకా చిన్నోడు కదా ఆ చిన్నోడు కదా నేన అం పెద్దగా ఆలోచించట్లేదు, అయినా సరే మా వోడు కి ఇస్తే అయినా సరే మా మా వాడికి ఉన్నా ఆప్షన్స్ సిబిఎస్సి, ఐసిఎస్సి, ఐబి జర్మన్ కర్కులం ఎన్ని స్కూల్స్ లోని అమ్మా ఎక్కడ వినలేదు అండి
అప్పుడు అంతా స్టేట్ సిలబస్ ఐ నడిచేది ఇప్పుడు అంతా ఆ ఏంటో అని సిబిఎస్ఈ అని ఐసిఎస్ అని చాలా వస్తున్నాయి అంటే స్టాండర్డ్ పెంచుతున్నారు పిల్లలకి కి స్టాండర్డ్ పెంచుతున్నారు
ఆ అప్పట్లో మనకెంత లేదు ఇప్పుడు ఎడ్యుకేషన్ చేంజెస్ చాలా వచ్చినాయి లే అండి అప్పుట్లో మనకు అంత లేదు కానీ అప్పుడు చదువుకు న్నా మనం బాగానే ఉన్నాం ఇప్పుడు వీలు చదువుకుని ఇప్పుడు ఏం చేస్తున్నాారంటే ఇంకా అప్గ్రేడ్ అయిపోతుంది న్నారు
అంతే కదా
సో ఎంకరేజ్
ఆ ఇంటర్లో అంటే శ్రీ చైతన్య త్తన నారాయణ వాటిలలో మనం వేసినాం అనుకో కొంచెం వాళ్ళకి ఐఐటి కోచింగ్ కూడా ఇస్తే కొంచెం ఐఐటి వస్తే ఇంక మనకి సగం జాబ్ వచ్చినట్టే కదా వాళ్ళ లాస్ట్ ఇయర్ లో వాళ్ళే తీసుకుంటారంట కదా క్యాంపస్ సెలక్షన్స్ హలో
అవునవును క్యాంపస్ సెలక్షన్స్ లో ఒకసారి స సెలెక్షన్ అయిపోతే బాబుకి మీ మీకు కసలు ఇంక ఇం ఇబ్బంది ఏమీ ఉండదు
అదే అదే కొంచెం అట్లా
అలాగే వేసుకోవాలి మనం పాత అది మనము వేసుకుంటూ ఉంటే మనం ఆలోచించుకుని గైడ్ ఒక పాత్రలో వెళ్తూ ఉండేంటే ఆటోమేటిక్గా మా ఆ అబ్బాయి అనుకునేది కూడా చేసే చేసేయగలుగుతాడు ఏది లైఫ్ లో సెటిల్ అయిపోవాలి కదా సో ఇప్పుడు ఉహ్ టెన్త్ రిజల్ట్ వచ్చేసినయ్ అయితే
టెన్త్ రిజల్ట్స్ ఏం రాలేదు ఆ లోపు ఆలోచించుకుందాం దేంట్లోస్తే బెస్ట్ అని కొంచెం తెలిసిన వాళ్ళు కొంచెం అడుగి ఐడియా తీసుకుంటూ కూడా బెస్ట్ కదా కొంచెం అన్నట్టుగా అడుగుతున్న అట్లా
ఆ ఇది బైపిసి కూడా బాబు మీంగ్ ఉంది గాని బైపీస లో అయితే బాగా ఎక్ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాలి ఎక్కువ స్కోర్ చెయ్యాలి లి అది అయిదైనా మన్న బాబు ఇంట్రెస్ట్ బట్టే దేనికైనా దేనికి ఐనా స్కిల్ స్కిల్ ఎక్కడైనా మనం రానిచచ్చు బాబ్ ఫిల్ బేస్ గాని కూడా చూస్తున్నారు కదా మీరు హు అ సరే అయితే ఐ అయితే ఇంట్లోనే వున్నాడు సెలవులయిపోయి సెలవులు ఇచ్చేస్తారు కదా ఇంక టెన్త్ అయిపోయిన అయిపోయినాయా
హాలిడేస్ అయిపోయినాయి
అయిపోయినయ మళ్ళీ జాయిన్ అయిపోయాడ అయితే
ఆ ఇంకా జాయిన్ అవ్వలేదు దు హ హాలిడేస్ ఏ జాయిన్ అవడానికి నెక్స్ట్ కనుక్కుంటున్న అట్లా
ఆ మంచి ఫీల్డ్ చూస్కోండి ఇంకా అయితే మరి ఎడ్యుకేషన్ లోని ఏఐఏ భూమింగ్ అన్నట్టున్నారు కదా
డేస్ కలార్ బెస్ట్ అంటారా రెసిడెన్షియల్ వేస్తే బెస్ట్ అంటారా
ఉ డేస్ కోలర్ బెస్ట్ అండి రెసిడెన్స్లు వేస్తే మళ్ళీ పిల్ల్లోడు తర్వాత ఎలాగో ఉద్యోగానికి వేరే ప్రదేశానికి వెళ్ళిపోతాడు ఎప్పుడన్నా మీ దగ్గరే ఉండాలి కదా
అంటే కొంచెం దూరం ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి కాలేజెస్ ఇగ నేను డేస్కాలర్ లా కాకుండా రెసిడెన్షియ ఏద్దామా అనుకుంటున్నా కొంచం మనకి ఇంటి దగ్గరలో లేవు కాలేజెస్
దగ్గర్లో లేవా దగ్గ
ఆ లేవ్వు లేవ్వు కలేజ్ ద గ్గర్లో లేవు దూరం ఉన్నాయి కొంచెం
అయితే ఇంకో ఆప్షన్ యూజ్ చేయాల్సిందె అయితే
అదే ఇగ మీ పిల్లలు ఏం చవుతున్నారు
అదే చెప్పను కదా తరగతే ఫిఫ్తే ఇంకానే ప అయితే నేను కూడా నిప్పించను న నేను నాది యూపీఎస్సీ నా ఐబీ నా జీనా అని నేను నాది ఆలోచిస్తున్నాను మీరేం మీది ఆలోచిస్తు చదువు గురించి ఎక్కువ ఆలోచించ అ
ఏం చేస్తావ్ ఇప్పుడు, మనది అంత అయిపోయింది లైఫ్ ఎట్లాగో చేయాలి అయిపోయింది, ఇంక వాళ్ళైనా కొంచెం ఇంకొంచెం బెటర్గా చేయాలి బెస్ట్ చేయ్యాలి అనిపిస్తుంది ఇ మనకు కూడా
అందుకనే అందుకనే ఆలోచిస్తుంటుంటేనే బాబోయి ఇ ఎడ్యుకేషన్ లో ఇంతుందా అని నేను కూడా అవాక్ అవుతున్నాను ఏదనా మన ఎఫట్ లోనే ఉంటుంది వాళ్ళ ఇంట్రెస్ట్ మన ఎఫర్ట్ పెట్టు
కానీ ఇప్పుడు పిల్లలంతా కొంచెం సోషల్ మీడియా ద్వారా వాళ్ళు కూడా, ఈ పిల్లలకి ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది మొత్తం సోషల్ మీడియా ద్వారా, మొబైల్ యూజింగ్ ఇట్లా ఇట్లా కొంచెం కొంచెం వాళ్ళు డైవర్ట్ అవ్వడం, టైం వేస్ట్ అవ్వడం అట్లా కూడా కొంచెం వాళ్ళకి మైనస్ అవుతుంది నైన్ంటస్ లో ట్వంటీస్లో అంతలేదు గాని, ఇప్పుడు జనరేషన్ అయితే ఎక్కువ ఉందిగా మొబైల్ యూసేజ్
అవును అప్పుడు ఏమున్నాయి నాకేమి లేవు అసలు ఒక్క ఒక్కటి దూరదర్శనంలోంతే
ఉ
ఇస్తుందా మీకు మీకు గుర్తుస్
ఏంటండి
మీకు గుర్తుస్తున్నాయా దూరదర్స్ దూరదర్శన్ ఒకటే ఉండేది మనకి
అంతే అంతే కదా దూరదర్శను చిత్రలహరి
ఆహా ఆ చెప్ప ఇకన్నీ బాగా గు సున్నే మీకు
ఆ ఇంక ఇవే ఉండేవి ఇంకే ఉండే ఇక మనకంతా మొబైల్, ఎవ్వరికో గల్లీ లోకలికి ఉండేది ల్యాండ్లైన్లే కదా ఇప్పు ఇంత మొబైల్ యూజే అదంతా లేదు, ఆ లేదు టెక్ టెక్ నల్ జీవల్ల కొంచెం కొన్ని లా వాళ్లు ఉన్నాయ్ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయ్అని చెప్పాలి ఇప్పుడు పిల్లల అయితే మెయిన్ అదే అవుతుంది ఇన్స్టాగ్రామ్లని ఫేస్బుక్లని టాగ్
ఏదైనా మీ సర్లే నేన్ స్లో ఆ అది జెస్ట్ మీరు పాపేసుకుంటే బాబు ఏం చేస్తున్నాడో చూసుకుంటూ ఉంటే కొంన్ టిమ్ము ఆయన ఒక గట్టెక్కిచ్చేసినట్టే నేను కూడా చూస్తున్నాను నేను కూడా వెతికి వేస్తాను ఈ సమ్మర్ అయితే పింద్ అవటం సరే అయితే ఈ విషయం తెలుసుకోవడానికి నేను ఫోన్ చేసా తిన్నారా
ఆ సరే ఆ సరే సరే బాయ్